హలో వినిపిస్తుందారా వినిపిస్తుందారా ఆ బాగున్నావా నేన్ చాలా బావున్నా ఏం చేస్తున్నారు నేను ఇంక టూ పేస్ లేకు పని ఉంటది కదా అ ఆ వర్క్తోనే అయింది ఇక మార్నింగ్ నుంచి వెళ్ళి పిల్లళ ఇప్పుడే స్కూల్ ఇప్పుడు ఫ్రీ అయినా
ఆ అవునా నేను పిల్లల్నంతా పంపిచ్చేసి కుకింగ్ అం తా రెడీ చేసి
అవునా ఏమ్ జేసిల్లు స్పెషల్ మరి
స్పెషల్ ఏం జెయలా దోశ బోచ్చాను వాళ్ళకి టిఫిన్ బ్రేక్ఫాస్
ఓకే ఓకే ఆహా
ప్రిపేర్ చేశాను
అంటే లంచకి వస్తారా లేకపోతే బాక్స్ తీస్
లేద్ లే బాక్స్ బాక్స్ ఇచ్చే
ఓఓకే బాగా దూరం ఉంటుద ఏమోస్తు కోసో
ఆ కొంచం దూరము కొంచెం దూరము వాళ్ళ డాడీ తీసుకు కెళ్ళి వదులుతారు వచ్చేటప్పుడు మాత్రం మాత్రము బై వాక్ వచ్చేస్తారు వాళ్ళే ఉ
ఈవినింగ్
ఈవినింగ్ వచ్చేస్తారు వాళ్ళే వచ్చేస్తారు
అంటే వకబుల్ డిస్టెన్స్ ఏనా
ఆ వాకబుల్ డిస్టెన్స్ ఏ
ఓ దగ్గర అయితేనే ఉండాలి స్కూల్స్ లేకపోతే
హ్మ్మ్ లేకపోతే వా
వాళ్ళని తీసుకెళ్ళడు తీసుకచ్చుడు అది ఒక డ్యూటీ అయిపోతది మనకు మా పిల్లల స్కూల్ కూడా అందుకే వా కబుల్గానే పెట్టినా
ఆ మంచి పని చేశారు
హ్మ్మ్ ఎద
అ
టెన్షన్ దీనా కూడా వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి తొరగిెళ్ళాలే పిల్లలు వస్తే టైం అయింది అన్నట్ టెన్షన్
ఆ ఆ అంతేగా ఏం చేస్తారు మీరు కుకింగ్ బ్రేక్ఫాస్ట్ హలో
ఆ అయ
వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది
ప్లే ఫస్
వయిసు ఆ ఇప్పుడు ఓకే
ఇప్పుడు ఓకేనా
ఉ ఇప్పుడు
నేను అటు అటుకులతోని పోహ వేసిన
ఆహా ఓకే ఆహా తెలీదు విన్నాను కానీ ఎప్పుడుూ ట్రై చేయలేదు
ఆహా అంటే అటుకులు కొంచము నానబెట్టి ఏస్తరు.
హ్మ్
మాసైడిగా బాగా బాగా ఫేమస్
మాకు ఓన్లీ, ఇడ్లీ, దోశ పొంగలి ఇవే ఉంటయి. పొంగల్ అంటే అయ్యో పొంగలు తెలిదు, పెసలు పప్పుతో చేస్తరు.
ఓ ఓకే ఓకే స్వీటా, అంటే స్వీ స్వీట్ తెలుసుగనని నాక్ కు హటు తెలువది
ఆహా స్వీట్ కాదు పొంగలి చట్నీ విత్, ఆ అది కాదు.
చట్నీ తింట
హ్మ్ హ్మ్ చట్నీ సాంబారు.
ఓకే ఓకే ఆహా అంటే రైస్ పెసరిపాప్పు.
ఆ ఆ నానపెట్టేసుకొని మిరియాలు ఆహా కిచిడినా, మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర అవన్నీ వేసి చేస్తారు కదా అది, మిరియాల పొంగలే అంటారు ఇక్కడ. హ్మ్
ఆ
మళ్ళీ మళ్ళీ బ్రేక్ అవుతుంది వాయిస్ ఆ బేక్ఫస్ట్ అది
ఆహా సిగ్నల్ని అంతగా సరిగా లేదేమో మరి. బ క్లియరా విన్పించి వినిపించకపోయిన టెన్ మనిట్స్ ఇపోవాలె
కొంచెం కొంచెం బానే ఉంది ఇప్పుడు, నా వాయిస్ కొంచెం క్లంజీగా ఉన్నప్పుడు చెప్తాను, ఆ స్ట్రక్ అవుతా ఉంది. ఉమ్ అది ఉమ్ నిన్న అరుణాచలమెల్లే సచ్ చం మేము
వావ్
మొన్నా నిన్న
ఎట్లా చేసుకున్నారు దర్శనం నాకు మంచి వివరంగా చక్కగా ఎట్లా వెళ్ వీళ్ళు ఏంటి ప్రోగ్రామ్ అంతే చెప్తారా మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం
అయ్యో తప్పకుండా ఆహా ఏం లేదు, సండే సండే మార్నింగ్ టెంతట్టి ఇ బయలుదేరాము ఇంటి దగ్గర ట్రైన్ బుక్ చేేసుకున్నాము రిజర్వేషన్ టికెట్స్, ఉమ్ రిజర్వేషన్ టికెట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి మాకు ఫోర్ అండ్ హాఫ్ పట్టిందిడి టైమింగ్ అక్కడికి వెళ్ళే కొందుకి ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది ట్రైను
ఆహా మీ దగ్గర నుంచి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందా అంటే మీ ఓన్లీ మీ ఫ్యామిలీ నా ఫ్రెండ్ సర్కిల్
ఓన్ లే లేదండి నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము ఫ్యామిలీ పిల్లలకి ఇంకా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకని చెప్పి వెళ్ళలేదు సో వెళ్ళాము ఇక్కడ రూమ్ తీసుకున్నాము గిరి ప్రదక్షిణ
చేసారా గిరి ప్ర్రదక్షిణ అది ఎట్లా కొంచెం చెప్పండి చాలా కష్టమ అంటా కదా మొత్తం అది తిరగడము
తటీన్ కలోమీటర్స్ కద శివభక్తితో శివనామస్ పరణతో చేసుకుంటూ నేను మాయనే కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ తో ఆయన నామన్ నామను నామాని లే
అంటే అంటే గిరి ప్రదక్షిణ అంటే అంటే అక్కడ ఏదో లింగాలు ఉంటాయ అని నేను విన్నా
అవును లింగాలు
ఆ మన చెప్పగలుగుతారా మీరు ఆ లింగాలు ఏంటి అన్నవి
లింగాలు చెప్పగలుగుత తర నా ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకున్నాం మేము
అంతే మామూలుగా అక్కడ
కుంటాను కౌంట్ చేయలేదు చేస్తాను ఇప్పుడు లింగము వయు లింగం ము అగ్నిలింగము ఈశాన్యలింగము కుబేర లింగము మోక్ష లింగము ఆ
మోక్షదిలింగం అంటే గుర్తు వచ్చింది అక్కడ ఒక మోక్ష మార్గం ఉం
మోక్ష మార్గం అంటేనే మోక్షలింగం వెళ్ళాం వెళ్ళాం వెళ్ళేసి అందులో దూరేసి ఆ చిన్న సందు దూరం ఎవరైనా దూరిపోతారంండి ఇలా అవును
నిజమే మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఆ నిజంగానే అది అంత సన్న సన్నగా ఉంటది అంట కదా
ఆ సన్నగా ఉంటుంది చీకటిగా ఉంటుంది టూ మినిట్స్ లో బయట వచ్చేయవచ్చు అంతే హ్మ్ ఆ ఇబ్బంది ఏం లేదు ఆయన ఉంటాడు కాబట్టి పక్కన ఆ ధైర్యంతో దిగేసినాము ఏం గాల వచ్చేసాము బయట ఆ తను కూడా హాయిగా హ్యాపీగా వెళ్ళేసి మోక్ష మార్గం నుంచి బయట వచ్చేసి ఆయన దర్శనం చేస్ కొని వచ్చేసాం అన్నమాట
అంటే ఇగ ఓన్లీ అరుణాచలము శివలిం మునేశ్వరా దగ్గరక అంటే చుట్టుపక్కల ఏమన్నా వెళ్ళిళ అక్కడ గోల్డెన్ టెంపుల్ అవి ఇవి కొన్ని ఉంటాయి అంట కదా ఓహో అంటే ఇంత సడన్ గా ఎందుకు ఏలిళ్ళు అంటే ఇది వరకు ఏలిల్లా మీరు అరుణాచ ఎల్లలేదా
ఆ ఓన్లీ ఓన్లీ దర్శననికి మాత్రమే ఎలాము గిరి ప్రదక్షిణ అంటే
ఓహో అంటే గిరిప్ర వెళ్ళిన వాళ్ళు కంపల్స గిరిప్రదశ్ చేసుకుని రావాలా
ఒక్కదానికి ఒక్కొక్కటి అనమాట ఆదివారం రోజు గిరిప్రదక్షిణ చేస్తే ఆ ఆత్మబలము ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది హ్మ్ హ్మ్ పిల్లలు నడవలేరు పిల్లలయితే నడవలేరు కాబట్టి హ్మ్ పెద్దవాళ్ళయితే
కొనావచ్చా
ఆ చేసుకోవచ్చు
అట్లా ఏమున్ ఏం కాదు కదా
ఆహా ఏం కాదు డైరెక్ట్ కూడా దర్శం చేసు కొన్ని గిరిప్రదక్షిణ చేయని వల్ల ఆటో సౌకర్యం ఉందండి గరి ప్రదక్షిన్ చేసేవాళ్ళు నడవన్ వె హుమ్ నడవలేని వాళ్ళు ఆటో ఎక్కి ఆటో మాట్లాడు కొని ఆ
అదే ఆలోచించినారా నేను మరి పిల్లలు ఉన్నారు కంపల్సరిగా గిరిప్రాధాక్ష
మ్ చెయొచ్చు అంటే ఆటోలో కూడా చెయ్యొచ్చు ఆయన నామస్మరణం
ఆటోలా ఇగ పిల్లలు చిన్నగ ఉన్నప్పుడు అదే బెటరు ఆ మొత్తానికై తే మంచిగా మీరు ఇన్ చాలా దర్శనం చేసుకున్నారు అదృష్టవంతులు
పెళ్ళి చేసుకొని హ్మ్ చాలా బాగునిందండి హా త్రీ డేస్ ఏం లేదు సండే బయలుదేరినాము స్ సండే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మిడ్ నైట్ సిక్స్ మార్న్ ఈవవినింగ్ స్ సిక్స్కి స్టార్ట్ చేస్ నైట్ లెవన్ థర్టీ అయి పోయింది అన్ని లింగాలన్నీ దే దర్శనం చేస్ కొని విజేసే కొందుకి మళ్ళీ రూమ్ కెళ్ళి, ఫ్రెష్ అయ్యి మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ లెవ్ వన్ కి అంత రిటర్న్ ట్రైన్ ఎక్కేసాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కంత ఇంటికి వచ్చేసాం ఫోర్ ఫోర్ థర్ ఇదంతా టూ డేస్ ఇంగ మనము చూడాలనుకుంటే చాల ప్లేసెస్
హా అక్కడ ఏదో గో అది లోటస్ టెంపుల్ ఉంటంది అని విన్న లోటస్ టెం పుల్ ఏదో ఉంటదంట కదా
ఆ అవ్ అలా ఏం చూడలేదండి ఆ తెలీదు నాక్ అక్కడ ఏమో మరి లోటస్ టెంపుల్ అంటే, గోల్డెన్ టెంపుల్ అనుకుంటా నాకు తెలిసి మీరు అనేది
గోల్డెన్ గాద లోటస్ టెంపులే దానికి దగ్గర్లో ఏదో లోటస్ టెంపుల్ ఉంటదని విన్నా నేను
ఆహా ఓకే తెలీదు కనుక్కుంటాను నేను కూడా ఈసార్
ఆహా, ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, లోటస్ టెంపుల్ బాగుంటదంట.
కుంటున్నాం మేము కూడా, వెళ్ళాలి అని అనేసి.
ఆ హా అయిగా అన్నీ చూడాలంటే పిల్లల తోనే వెళ్ళాలే పాపమ్ వాళ్
అవును నెక్స్ట్ మంత్ ఇంకా ఉన్నాయి నై బర్స్తో అంతా వెళ్ళాలని ప్లాన్ చేస్ స్తున్నాము చూద్దాం మరి, మళ్ళీ మళ్ళీ దేవుడు ఎలా రప్పించుకుంటాడో హ ఉమ్
పిచ్చుకో కుంటలేడు
తిన్నరా? టిఫిన్ చేసారా మరి బ్రేక్ఫాస్ట్?
ఆ, ఇంకా లేదు సిస్టర్.
అయ్యో ఇంత లేటు? టెన్ అయితాంది.
టెన్ థర్టీ అట్లా, అయిపోతుంది. ఇంక ఫ్రెష్ అయ్యి, ఇంట్లో పండ్లన్నీ చేసు ది
అంతేనా? పిల్లలు వెళ్ళేదాకా పనే, వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా పనే కదా. ఓహో ఆ లోపు ఏం లేదు. టీ, కాఫీ అలవాటు లేదా?
ఆ పాల్ తాగాను. కాఫీ తాగుతాను, మా ఆయన తిడతా ఉంటడు, ఒకటే రాత్ చ మానేయ్, మానేయ్, మానేయ్ అని అనేసి, అందుకని బూస్ట్ తెచ్చి ఇచ్చినారు బూస్. టు తాగుతా ఉంటా. ఆ అందుకన్ చెప్పేసి బూస్
అది ఇగ మానలేరు, కనీ ఇంక టీ కంటే కొంచెం కాఫ్ బెటరే మీరు, మానలేకపోతే? కొంచెం కాఫీ దాగుత్ తుండండి అప్పుడుప్పుడు ఏం కాదు, టీ అంతా బాగోద్
ఖచ్చితంగా కాఫీ యే కలుపుకొని తాగేస్ త నేన్ వేడి వేడిగా తాగేస్తానన్నమాట. ఉహ్ పోతుంది హెవీగా సివియర్గా ఉన్నిందన్ టీ ఇంక్ కాదు కట్ ట్టుకోలేము అన్ అంటే కాఫి దాగేసి కాసేపు రిలాక్స్ అయిపోయి, జండు బమ్ బూస్ రిలాక్స్
అంతే అవును నిజ మే
అదే సిస్టర్ మీరు తిన్నరా మరి
ఆ నేను తిన్నరా
హ్మ్
తినేసియా అది పోహా
చెప్పండి హలో హలో వాయిస్ రావడం లేదు అరుణాచలంలో మీరు ఇన్నార ఆ మహర్షి ఆ ఇది అనేసి
ఆహా నేను అసలు అవ్వేం విన్లేదు జస్ట్ ఈ కొన్ని కొన్ని విన్నా అంతే
అక్కడికేళ్ళామండి ఆ ఆ దాంట్లోకి మొత్తము మనము అసలు ఈ ప్రపంచాన్ని మార్చి వేరే ప్రపంచంలోకి ఏళ్ళినట్టు అనిపించింది నాకైతే
ఏంటది
మెడిటేషన్ ఫారినర్స్ ఎంత మంది వస్తున్నారు తెలుసా తెలుగు వాళ్ళకన్నా ఫారినర్స్ ఎక్కువున్నార
అవునా అంటే మెడ్టేషన్ ఏంటిది ఓహో టెంపులా అక్కడ ఇంకొక టెంపుల్
ఉహ్ ఇంకో టెంపుల్ రాజ మహర్షిఅనేసి చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండు ఎలాంటి ఆలోచనలు కానీ ఏ మాత్రం రాలేదు ఎంతా ప్ర ఆ అద్ ఎంత ప్రశాంతంగా ఉనిందంటే